హలో వినిపిస్తుందండి ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారండి
బాగున్నామ్మండి బాగున్నామండి మీరు
ఆ బాగున్నామండి భోజనం అయిందండి ఆ తిన్నామండి ఏమండి పోలేద ఫెస్టివల్ కి ఊరికి
ఓ ఫెస్టివల్ అవును కదా మర్చిపోయానండి ఫెస్టి ళ్ల వస్తుంది కదా
ఏ ఏ ఫెస్టివల్ బా జరుపుకుంటారండి మీ ఊర్లో
మా ఊర్లో మేము ఉగాది అండ్ దసరా అండి చాలా బాగా జరుపుకున్
మా ఊర్లో వినాయక్ చేత అండి అందరుూ కలిసి చేసే ఫెస్టివల్ ఎలా చేస్తారండి మీరు ఎలా చేస్తారు దశ రావుగాది
మేము దసరా అయితే మా సైడు త్రీ డేస్ చేసుకుంటామండి ఫస్ట్ డే వచ్చి అంటే ఊర్లో జాతర జరుగుతుంది ఆ ఫస్ట్ హారతి ఇస్తారు అంటే దేవుడికి హారతి తీసుకొని పోతారు
ఆ ఇంట్లో ఇంటింట్లో సపరేట్ చేసుకుంటారా ఫ్యామిలీ వైజ లేకుంటే ఊరంతా కలిసి జరుపుకుంటారా
ఆ ఊరంతా కలిసి చేసుకుంటామండి ఊరంతా ఇంటింటి ఒక్క ఆడ అంటే ఆడపిల్ల వాళ్ళు ఉంటర కదా అందరు ఆరతిలు చేసి అందరూ అక్కడ టెంపుల్ ఉంటది అందరు ఒకేసరే అమ్మా అమ్మాజీ అని దేవతది అమ్మాజీ టెంపుల్ అమ్మవారి టెంపుల్ సో అందరు ఇంట్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడ పిల్లలతో మోపిస్తారండి దాన్ని హరతిని
ఓకే
ఫుల్ జాతర ఉంటుందండి ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని ఇంకా ఫుల్ జాతరలో తిరిగేదండి ఇంకా మనకి ఏం కావాలో అవన్నీ కొనుకునేది తినేది ఫ్రెండ్స్ తో
కదండి ఆ జయింటి వీళ్లు ఇలాంటివి ఏమన్నా వస్తాయా మీఊ
ఆ జెయింట్ వీలు అలాంటివి ఇంకా ప్రస్తుతానికి ఏం లేదండి మాది కంటే కొంచెం ఆ విలేజ్ కదా చాలా తక్కువ అలాంటివన్నీ మా సైడ్ అన్ని అంటే జైట్ వీళ్ళంటే ఒక చిన్న పిల్లలు ఆడుకునే ఉన్నాయిడి అంతే
మహమ మేమైతే వినాయక్ చవితి బాగా మంచిగా సెలబ్రేట్ చేస్తామండి వన్ వీక్ ముందే ఒక ప్లాన్ వేసుకొని అ చందా కలెక్ట్ చేసి టెంట్ ఎక్కడ వయాలి అని డిసైడ్ చే కని మళ్ళీ వన్ వీక్ ముందే మేము ఒక ఆ వినాయకుడు విగ్రహం చూసేకి వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చేసి, తర్వాత మంచిగానే సెలబ్రేట్ చేస్తామండి మేము మీలాగే త్రీ డేస్ చేస్తాం అండి. ఫస్ట్ డే స్వామికి పూజ అవునండి వినాయక్ చవితి ఫస్ట్ డే మార్నింగ్ పా ఫెస్టివ్ పండుగ రోజు పూజ్ చేసి స్వామికి మళ్ళీ ప్రసాదాలు చేస్ తీ మళ్ళీ ఆ రోజు ఆ రోజు ఈవినింగే మంచిగా ఏమన్నా డ్యాన్స్ సాంగ్స్ ప్లే చేసుకొని, అక్కడే మాక్సిమం ఊరంతా వస్తారండి ఊరంతా మేల్కొని. చిన్న పిల్లలు పెద్దోళ్ళు, అంతా సందడిగా ఉంటుందండి. ఆ మూడు రోజులు ఆ మూడు సంవత్సరాలు గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలు ఉంటాయండి. ఎందుకంటే ఆ సంక్రా ఏమో మా ఊర్లో చేస్తారు సంక్రాంతి కావచ్చు
అవును లేదులేండి అబ్బాయిలు నిజంగా చెప్పాలంటే వినాయక్ చవితి చాలా బాగా జార్ప్ ఒప్పుకుంటారు మా ఊరు సైడ్ అంతే అండి, చాలా ఎంత బాగు చేస్తారంటే అసలు అద ఒక పండుగల అంటే ఊరి పాన్ పండగలా ఉంటదండి. దే నార్మల్గా గాంటే ఇంటింటి చేసుకుంటే ఇంటింటిట్లో ఏదో వాళ్ళ వాళ్ళ ఇన్ చేసుకున్నట్టుంటదు కానీ వినాయక్ చవితినీ అయితే ఊరు మొత్తం అన్ అంత కలిసి చేస్తారు చూడండి అది నిజంగానే చాలా బాగుండది. మా ఊరు సైడ్ అంతే అండి చాలా బాగా చేస్తారు టేల్స్ వళ్ళంతా అంతా కలిసి కట్టుగా అప్పుడే చాలా మంది అందరుూ కలిసేది టై లోనండి మా ఊర్లో గాని
అవునండి అందుకని నాకు కూడా, నాకు కూడా వినాయక చవితంటే అంటేనే చాలా ఇష్టం వినాయక చవితి వచ్చిందంటే ఒక త్రీ ఫోర్ డేస్ లీవ్ తీసుకొనేనా వెళ్ళిపోత ఇంటికి ఆ మీర్ ఎలా అండి వినయ్ చవితికి నిమ దినం రోజు అన్నదాన కార్యక్రమము ఏమన్నా అలా
ఆ అన్నదనం క నిమజ్జనం రోజే కదండి పెట్టిన రోజు నున్ చి మళ్ళీ నిమజ్జనం అయే వరకు అన్నదనం చేస్తారండి మా ఊర్
మీ ఊర్లో ఎన్ని రోజులు అండి విగ్ర
మా ఊర్లో త్రీ డేస్ పెడితే త్రీ డేస్ పెడతారండి ఫస్ట్ రోజు కూర్చ పెడతారు మళ్ళీ త్రీ డేస్ ఉంచి మూడో రోజు నిమజ్జనాన్ తీసుకు పోతారు. మా సైడ్ అంత నిమరజ్జనం అంత డీజె అండి. ఇప్పుడు అంత ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఆ ఊరే ఊరేగింపు అంత డీజే తోండి అంత ఏమంటారు. ఫుల్ మ్యూజిక్
ఆ ఓకే అద ఎలాండి. డిజెకి డిజెకిి మనీ అంతా ఎలా సేకరిస్
ఆ చెప్ చెప్పాను కదండి. పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లో అస్ అసలు అంత పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకును ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంత అంటే ఎంత అవుతుంది ఆ పండక్కి ఆ అమౌంట్ అని ఎంత కలెక్ట్ చేసుకుని, ప్రతి ఒక్కరితోనూ అమౌంట్ తక్కువ వచ్చినా పర్ తక్కువైనా అందరు మళ్ళీ సమానంగా వేసుకొని ఎంత ఎంత అవుతుందో, అంతా చూసుకొని అన్ అప్పుడు చేసుకొని మళ్ళీ అంటే ఒక ఇంటికి అని ఇంటికని ఏం లేదండి. అంటే అబ్బాయిలు చాలా మంది అది అబ్బాయిలే చేసేది. మళ్ళీ ఊరి పెద్దలు కొంతమంది ఊరి పెద్దలు ఉంటారు. కదా వాళ్ళు కొంతమంది సో మా ఊర్లో అయితే అంత అబ్బాయిలు అంత కొంతమంది సంపాదిస్తుంటరు. వాళ్ళయి వాళ్ళకి ఇష్టం వొచ్చినంత తోచినంత వేస్తారు. మళ్ళీ ఏమి పని లేక అలా చేసుకుంటే కొంచము వాళ్ళకి ఎంత తోచి అందిస్తారు. కానీ పర్ పర్సన్ అని ఒక ఇంత అని వేసుకుంటారండి. వాళ్ళు మళ్ళీ దాని
అవును అవునులేండి. మా ఊర్లో కూడా అలానే అండి ఇప్పుడు మాక్సిమం మా ఊర్లో ఎలా చేస్తామంటే ఇంటికి త్రీ హండ్రెడ్ అడుగుతాము. ఇచ్చే వాళ్ళు త్రీ హండ్రెడ్ ఇస్తారు కొంతమంది హండ్రెడే ఇస్తారు. ఇంత ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయలేము. కదా అది వాళ్ళు ఇష్టము. మేము అడిగేది ఇంత అడుతాము. తర్వాత మీరు ఎలా చెప్పారు ఇప్పుడు మీ ఊర్లో అబ్బాయిలు చాలా మందిన్నారు. అలాగే మా కాలనీలు కూడా ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నామండి. మేమే తౌసండు టూ థౌజండ్ అలా వేసుకుంటాము. అందరికి ఏం చెప్పము ఇలా వేసుకున్నామని, బట్ అయితే మేము ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకొని ఇంత అవుతుంది. ఇంత బడ్జెట్ కాబట్టి ఇంత వేసుకోవాలని చెప్పి మేమే డిసైడ్ చేసి మేము మీ ఊళ్ళోలాగే వేసుకుంటామండి.
అవునండి. మా ఊర్లోనే చాలా బాగ చేస్ మళ్ళీ ఫస్ట్ రోజు కూర్చోపెట్టే రోజు మళ్ళీ అంతా అంటె పూజారిని పిలిపించి పూజ చేపిస్తారు. మళ్ళీ అన్ని అంటే డెకరేషన్ దాన్నీ వాళ్లా చేసేవన్నీ మంచి చేస్ సరే మళ్ళీ ఊరు మొ
అవునవును అవును లైట్స్ డెకరే డెకరేటింగ్ లైట్స్ మీరు అన్నదానం కార్యక్రమంలో ఏమిట్టిస్తారండి. అన్నదానం అంటే అప్పుడే
అన్నదానంలో పులిహోర పెట్టిస్తారు. ప లౌప్ పెడ్ తారు కేసరి బాత్ మల్ ల్లీ స్వీట్సు కొన్ని ఏవో స్వీట్స్ చేపిస్తారు. బాంటదండి మా సైడు ఫుడ్డు చాలా బాగా స్తారు అయితే నేను నాకైతే చాలా ఇష్టం అక్కడ ఫుడ్డు చేసేది.
ఔనండి మరి అది కాదండి ఇప్పుడు పూజ స్వామికి టె. పండగ రోజు పూజ్ జేస్నప్పుడు స స్పెషలేముంటుందండి మీ సైడ్ ఏం చేశారు.
అ ఇది కోవా ఏమంటారప్ప వాటిని కుడుమ్. లైక్
అదే అండి ఇప్పుడు క్ కుడుములా. డి అది చేస్తార్ కదా బెల్లము ఆ బెల్లము పొవ్ పప్పులు అవి వేసి. అదేదే ఏసేదే కుడుముల్లేండి ఆ కుడుములు మళ్ళి ఇంకోటిది చేస్తారు కండి స్పెషల్ నాక్. దాన్నేమ్ గుర్తుడాడమ్ లేదు ఇప్పుడు అరటి పండ్లు మళ్ళీ. టుగరు కర్డు ఏవన్నీ యాడ్ చేసి ఆ పంచామృం పంచామృతంయితే మా ఊర్లో మ్యాండేట్. ట్రండి అసలు వేరే లెవెల్ టేస్టుంటుంది. పంచామృతం మేమైతే అందరికొకొ గ్లాసని చెప్తాము మేమే రెండు మూడ్ తాగేస్. ఇస్తమండి అంత మంచికి చేస్తారు మా వోళ్ళు. పూజయిపో పో హ పస్టు పస్ట్ పూజయిపోతేనే స్పాన్ మారిది. తర్వాతందరికి టెంకాయల్ గొట్టే వాళ్ళ్ టెంకాయలు గొట్టి మళ్ళీ ప్రసాదమిచ్చి బాగా ఒక మెమరబుల్ డే అని చెప్పొచ్చండి నాకాఫె. ఎందుకంటే ఆ ప్రతి ఒ. ఒక్కరు అమ్మాయిలవ్వొచ్చు అబాయిలవ్వొచ్చు పెద్దవాళ్ళువ్వచ్చు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరి పార్టిసిపేషనుంటుంది ఖచ్చితంగ.
అవును మా సైడ్ ఇంక గేమ్స్ పెడతారండి మా సైడు పార్టిసిపేషన్ ఉంటాయ్ మళ్ళీ గేమ్స్. గేమ్స్ పెట్టి మా సైడు ఉట్టిల్ కొడతారు ఆ మళ్ళీ అ. కల్ చెయ్ర్ పెడతారు అంటే చిన్న పిల్లలుంటరు కదా వాళ్ళతో ఆడిపిస్తారు.
వాళ్ళకి గేమ్ విన్ అయితే
అవునండి గెల్చిండే వాళ్ళకి గిఫ్ట్ తీస్కొనొస్తార్ అంటే ఏదైనా బుక్. గాని పెన్స్ గాని లైక్ అలాంటివి అంటే చిన్న పిల్లలకి యూజ్. ఫుల్ అలా
ఓకే బైక్ రేస్ పెట్ట్రాండి మీ ఊర్లో స్లో బైక్ రేస్ పెట్ట్రా.
ఆ బైక్ రేస్ అట్లాంటివి ఇంకా ప్రస్తుతానికి లేదండి కానీ మళ్ళీ పిల్లలు డ్యాన్స్లు చేస్తారు మళ్ళీ డ్యాన్స్ ఎవరు బాగా చేస్తారు వాళ్ళకి కాని గిఫ్ట్లు ఇవ్వడం అలా మ త్రీ అంటే నైట్ టైమ్స్ స్టే చేస్తారు మా దాంట్లో లో కొంత మంది పిల్లలు అంటే అబ్బాయిలు ఉంటారు కదా ఆ కొంచెం అప్పుడు ఆ సో అప్పుడు బాగా అంటే అప్పుడు స్టే చేసినప్పుడు ఇంకా టైం పాస్ కావాలా కదాండి సో ఇంకొకటి ఏం తెలుసా దేవుడు దేవుడుని ముందర పెట్టుకొని ఎలాంటివంటి ఎలాంటి పాటలు యేసుకొని పాడుకుంటు అంటారండి
అ లేదు అలా అని కాదు గాని బట్ అయితే మనం చేసుకునేది ఆ పంండగ ఒక ఏమంటారు మనం ఆనందం బా ఆ ఫెస్టివల్ జేసుకున్నట్టు ఇంకో ఫెస్టివల్ చేసుకు కోలేం కదండి అలా తప్పనేం కాదు బాగా జరుపుకుంటామ అండి మేము కూడా చనాా
తప్పని అనడం లేదు అలా అంటే మంచి వైబ్ అయితంటారు వాళ్ళు
అవున అవును ఆ త్రీ డేస్ అయినా బాగా మళ్ళీ నిమజ్జనం అయి నిమజ్జనం అయిపోతేనే నాగ్దెలిసి అమ్మాయిలు ఇంటికాడు ఉంటారు కాబట్టి ఓకే బట్ అబ్బాయికికైతే నిమజ్జనం అయిపోయింది అనుకోండి మళ్ళీ వినాయక్ని నిమజ్జం చేస్తే వచ్చి మళ్ళీ ఎకి పల్లి ఆట్
మీ సైడ్ ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అంటే డే టై లో పగల టై లో చేస్తారా నైట్ టైమ్స్ లో చేస్తారండి
మేము థర్డ్ డే భోజనాలు పెడతామండి పొద్దునే స్టార్ట్ చేస్తాం అన్నదానం కార్యక్రమం అన్నదాన కార్యక్రమం లే లెవెన్ లెవెన్ థర్టీ క అయిపోతుంది ట్వెల్వ్ కల్లా అట్లా ట్రాక్టర్ లోకి విగ్రహాన్ని తీసుకెల్లి పెడతాము ఆ పెట్టి మా ఏరియా మొ తము ఊరిగింపు జేస్తాం మనమాట డ్రమ్స్ తీసుకొని డ్రమ్స్ ఉన్నాయి